హలో
గుడ్ ఈవినింగ్ మేడం మేడం బాగున్నారా మంచిగా ఉన్నాను మేడం మీరు మంచిగా ఉన్నారా
అవునండి మీరు
మేము కూడా మంచిగా ఉన్నాం మేడం
ఉమ్
మేడం మేడ ప్రస్తుతానికి ఇలా బయట కూర్చున్నాం మా ఏరియాలో కరెంట్ పోయింది అయితే
ఆ
మేడం వంట అయిందా మేడం మీది
అవునండి అయిపోయిందండి మాది
చేశారు మేడం ఇవాళ వంట మరి
చికెన్ ఫ్రై చేశామండి
చికెన్ ఫ్రై చేశారా మేడమ్
అవునండి
మీకు ఏమి ఇష్టం మేడం చికెనా మటనా
చికెనే ఇష్టమండి చికెన్ ఉంటేనే రెండు పీసులు మంచిగా అది అవునండి
చికెన్ లేదు మేడం ఇవి ఈ రంజ మీరు బక్రీద్ అయింది కదా
అవునండి
అయితే మేడమ్ ఈ బక్రీద్లో మీరు ఏం చేశారు మేడం స్పెషల్లీగా
మేమాండి బిర్యానీ చేసుకున్నాం అండి మ
ఏం బిర్యానీ చేశారు మేడం మటనా చికెనా మటన్ బిర్యానీ చేసారా మేడమ్ అది ఎలా చేశారు కొంచెం చెప్తారా మేడం నాకు చెప్పండి మేడం ఎలా చేసారు కొంచెం మటన్ బిర్యానీ
మేము కేజీ మటన్ది చేసు చేసుకున్నాము సార్
ఆ చెప్పండి కేజీ మటన్ తీసుకున్నాక
ఊ హౌ వన్ అండ్ హాఫ్ కే జీ రైస్ తీసుకోవాలి
వన్ అండ్ హాఫ్ కే జీ రైస్
ఔన్ ఆ మటన్ని మంచిగా శుభ్రంగా గడు గడు కడుక్కోవాలి సార్
మటన్ని ఆ ఎన్ని సార్లు మేడం ఒక్కసారా రెండు సార్లా మ
రెండు సార్లా కడుక్కుంటే మంచిగుంటది
టన్ ని రెండు సార్లా కడుక్కోవాలి
అవును బిర్యానీ గంజు ఉంటది గదా సా
అవును మేడం బిర్యానీ గంజు ఉంటది
ఊ ఆ గంజులో మటన్ వేసేసేయాలి సార్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్
అల్లం ఎల్లులి పోస్ట్ ఏసేసి కలుపుకోవాలా మేడమ్
లేదు సార్ అన్నీ ఇంగ్రీడియంట్స్ ఒకటేసారి కలుపుకుంటే మంచిగా
ఓకే ఓకే మేడం మటన్ మీద అల్లం ఎల్లి పేస్ట్ ఏషేసాం కారం ఏసేయాలి ఓకే కారం ఏశేషాం ఉప్పు కూడా ఏశేషాం
ఆ పచ్చిమిర్చి పేస్ట్
పచ్చి మిర్చి పేస్ట్ చేయాలా మేడం అది
అవునండి గ్రాండర్ వె
ఓకే మేడం పచ్చి పేస్ట్ పేస్ట్ చేసి గ్రైండర్లోట్టి గరం మసాలా ఏసేయాలి ఓకే
ఆ గరం మసాలా తర్వాత అది బిర్యానీ మసాలా ఉంటది
బిర్యానీ మషాలా బాగేష్
అది పౌడర్ కాదు పౌడర్ కాదు సార్ బిర్యానీ మసాలా అంటే అది పువ్వు
ఊ ఇలాచి లవుంగ్ అవి అన్నీ అవన్నీ కలిపేనా మేడం
ఆ అవునండి కొన్ని కొన్ని ఏసేసేయాలి సారా సారాగా
ఊ
ఊ దాల్చీని
ఊ అయితే అది ఏంది మేడం గ్రైండర్ చేసి ఎయ్యాలా
లేదు లేదు సార్ డైరెక్ట్ ఏస్తాం అవును అం డైరెక్ట్ ఏసేసి ధనియా పౌడర్ వేసేసి మటన్ మసాలా వేసేసి మంచిగా కలుపుకోవాలి సార్ మంచిగా కలుపుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలి
పెరు వేస్
అవును పెరుగు వేసుకున్న తర్వాత
ఊ
అది ఆ పక్కన పెట్టుకోవాలి సార్ నిమ్మకాయ రసం ఏసుకోవాలి అవునండి మొత్తం కలుపుకోవాలి
గంజిలో మొత్తం కలుపుకోవాలి ఇగ అంతా
అవును అన్నీ కలుపుకొని ఆనియన్స్ ని కట్ చేసుకున్న తర్వాత మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సార్ అది కున్న తర్వాత ఆ బ్రౌన్ కలర్ ఆనియన్స్ ని ఆ కలుపుకున్నాం గదా మటన్ ని దాంట్లో వేసేసేయాలి కొం
అంటే మొత్తం ఎయ్యాలా కొంచెం ఎయ్యాలా
లేదు కొంచెం పెట్టుకోవాలి సార్ లాస్ట్ లో ఊ కొంచెం కొంచెం అంటే ఆ ఆదా ఏసుకోవాలి ఆదా ఉంచుకోవాలి
సగం వేసి సగం ఉంచేయాలి
ఆ సగం వేసి సగం ఉంచుకోవాలి సార్ వేసిన తర్వాత ఆ నూనె వేడిగా ఉంటది కదా ఆనియన్స్ ఫ్రై చేసినా
అవును
ఆ ఆ నూనె కూడా వేసేసేయాలి సార్ దాంట్లో కొంచెం వేసేసి మంచిగా కలుపుకొని మూత బెట్ కని వన్ వన్ అవర్ మ్యాగినేట్ చేసుకోవాలి సార్
హ్మ్ వన్ అవర్ కావాల మేడమ్ దాన్ని
అవునండి వన్ అవర్ టూ అవర్స్ ఎంత మంచిగా నానబెడితే అంతా అంత టేస్ట్ రుచికరమైన బిర్యానీ రెడీ అవుతుంది సార్
ఊహూ దీంట్లో మరి మనం ఖర్చ్చిమిర్చిని పేస్ట్ చేసి అవసరం లేదా
ఇక పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా సార్ అవును కొత్తిమీర పుదీనా కూడా వేసాం మీకు గుర్తు ఉంట లేదా సార్
హ్మ్ మ్మ్ చెప్పండి ఆ
దాని తర్వాత మళ్ళా ఒక గంజు తీసుకోవాలి నీళ్లు పోసుకోవాలి మొత్తం బిరి ర్యానీ మసాలాలో లవంగు ఇలాచి అన్నీ కొంచెం కొంచెం
మేమ్ ఫస్ట్ అ చేయాలా గంజు పెట్టి మనం ఏంటంటే నూనె వేసి అది నూనె ఏయ్యారా
ఆ నూనె వేయ్యాం ఇది బిర్యానీ కదా బగారా రైస్ చేస్తే నూనె వేస్ సీ ఆనియన్స్ అవి ఇవి ఫ్రై చేసుకుంటాం
ఏం లేదు గంజు గంజు పెట్టేసి దాంట్లో నీళ్ళు వేసేసి స్టవ్ మీద పెట్టాల్సిందేన
అవును ఎష్టోవె మోత్తం కడా మసాలాలు అన్ని బిర్యానీ మ లన్నీ వేసుకున్న తర్వాత అవును అవునవును సార్ పచ్చిమిర్చి రెండు మూడు పుదీనా కొత్తిమీర ధనియా పౌడర్ ఉప్పు కొంచెం నూనె ఒక స్పూన్
హ్మ్
కొని మంచిగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అది నీళ్లు వేడి వేడి అయితది కదా ఆ వేడి న తర్వాత నైంటీ పర్సెంట్ రైస్ ని కుక్ చేసుకోవాలి సార్
హ్మ్
నైన్టి పర్సెంట్ కుక్ అయిన తర్వాత
అంటే మేడం నీళ్లు వేడి ఎక్కిన తర్వాత రైస్ అనేది అంద్లో వేయాలి
అవును రైస్ రైస్ వేసేసేయాలి నైన్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి
మేడం దీన్ని రైస్ చేసి ఎంత ఫై ఫైవ్ మినిట్స్ ఉంటాలా
ఫైవ్ మినిట్స్ అంటే మనం చూసుకోవాలి రైస్ ఎంత
అంటే ఆ మనం అన్నం రైస్ ఉంటా కదా రైస్ ని ముట్టి చూడాలా మేడం అంటే అది ఎంత మొత్తం అంటే హండ్రెడ్ పర్సెంట్ంత ఎయిటీ పర్సెంట్
నైంటీ పర్సెంట్ కుక్ కుక్ అయి ఉండాలి బిర్యానీకి తర్వాత మేము దమ్ దమిస్తాం కదా టెన్ పర్సెంట్ అవునండి
హ్మ్
తీసేసి అది మ్యారినేట్ చేసిన మటన్ పైన ఆ రైస్ వేసేసేయాలి సార్
డైరెక్ట్ డైర్ను ఈ రైస్ రైస్ తీసేసి మొత్తం డైరెక్ట్ ఆ గంజిలో మనం మటన్ పెట్టినా కూడా ఆ మటన్ లో కలిపే ఎస్ టెస్ చూడన మేడం
డైరెక్ట్ కాదండి ఒక జల్లిడా పెట్టుకోవాలి జల్లెడలో ఆ రైస్ ఆ రైస్ మొత్తం నీళ్ళు ఉంటాయి కదా నీళ్ళు వేసేస్తాం కదా మేము నీళ్ళలో రైస్ యేస్తాం కదా ఆ మొత్తం నీళ్ళతో పాటు వేసేస్తే బిర్యానీ మొత్తం ఉప్మా అయిపోతది సార్
అవునవును మేడమ్
అందుకోసం ఒక జల్లెడల అది రైస్ తికొని పక్కన ఉంచు
అంటే ఆ ఇప్పుడు మనం ఇప్పుడు వేసిన నీళ్ళలోకి వెళ్ళి ఆ రైస్ ని జ జల్లెడ లోపడ పెట్టేసి అలా అట్నే బట్టి ఆ రైస్ అనేది తీసి మనం ఆ జల్లడతోనే డైరెక్ట్ ఇలా ఏసిపెట్టుడే మనం
వేసుకోవచ్చు అవునండి డైరెక్ట్ ఆ జల్లెడతోనే వేసుకొని మంచిగా సెట్ చేసుకున్న తర్వాత మీద నుంచి ఆనియన్ నెయ్యి ఉ దీనా అన్ని వేసుకొని మీకు క క కలర్ ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ అవి ఇవి ఏస్
అవును మేడం ఫుడ్ కలరా ఫుడ్ కలర్ ఇలానే ఏస్తారా మేడం లేకుంటే పళ కలిపేస్తారా
నీళ్ళ మేమైతే పాలల కలిపి ఏస్తాం కొందరు నీళ్ళలో కూడా కలిపి
కొంత మంది నీళ్ళళ కల్బు తారు కొంతమంది ఏం చేస్తారంటే మన నిమ్మకాయా పాలలా కలుపుతారు కొంతమంది నిమ్మకాయ ఉంటది కదా మేడం నిమ్మకాయ రసం ఉంటది కదా దాంట్ల కూడా కలిపేసేసి ఏస్తారు కదా మేడం
ఏస్తారు లేకపోతే తేవల్ మేమైతే పాలలా కొంచెం పాలు తీసుకొని యేసేస్తాం సార్ మంచిగా టేస్ట్ ఉంటది పాలది కూడా
అవునా మేడం
మేము రెడ్ మా ఆయనకి ఫుడ్ కలర్ బిర్యానీ కలర్ఫుల్ ఉంటేనే మంచ్ అంటదాని చెప్తారండి మాయన్ని అయితే మా ఆయనకి రెండు కలర్లు ఎత రెండు లేయర్స్ చేస్తా బ్రైస్ ఉ మటన్ కిందనే ఉంటది అవును మటన్ కిందనే ఉంటది పైన ఒక్
మీరు దాంట్లో కలర్ ఎసేస్తారా
ఆ కలర్ ఏసి ఆనియన్స్ ఏసి నెయ్యి ఏసి మొత్తం డెకరేషన్ చేసి మళ్ళా ఆ ఆ రైస్ ఏ మళ్ల రైస్ వేస్తాం మల్ల రైస్ వేసి పైన పైన కూడా అక్క ఫుడ్ కలరేసి ఆ అదే అట్లా చేస్తాం వేస్తాం కదా ఒక రెడ్
మన్ అదే టూ లైట్స్ మీద మేడం లా ఫస్ట్ ఎండ్ హాఫ్ ఉంటాయి కదా ఎండ్ ఆఫ్ లో మళ్ళీ రైస్ వేస్త మనం ఆల్రెడీ కింద మటన్ ఉంటది తర్వాత రైస్ వేస్తం రైస్ వేసిన తర్వాత అన్న మనం ఆయని వేడెకి ఆన వేసేసి కొంచం కలర్ గిలర్ వేసేసి పుదీన గిదీన వేసేసి మళ దాని పైన మళ్ల రైస్ వేస్తున్నాం మనం రైస్ వేసిన తర్వాత మళ్ళ దాని పైన కూడా వేస్తారా
ఇంకో వేరే కలర్ ఉంటే యేస్తాం సార్ లేకపోతే ఒకటే కలర్ అంటె ఆ టూ కలర్స్ వేస్తాం
ఓఫో వాట్ టూ కలర్స్ ఇవ్వ ఆ చెప్పండి
ఆ మాయనకి ఎల్లో అండ్ ఆరెంజ్ ఏస్తా ఎక్కువ ఊ మంచిగుంటది సర్
ఉమ్
కలర్ఫుల్ బిర్యానీ అంటారు హ్
మొత్తానికి టూ కలర్స్ అని ఏస్తారానండి మీరు
అవునండి మొత్తానికి జేయను ఒక కాకముందు ఒక్కొక్కప్పుడు మాయని ఇ జాదా ఇష్టం ఉన్ ఉండద్ గదా ఆ బిర్యానీల అయ్ ఇయ్యాండని ఫోర్స్ చేస్తే రెండు కలర్ల్ ఏస్తాం
టే మేడం ఇట్ల ఇట్ల ఇయ్ మళ్ళ ఆనియన్ ఏసి ఉం మళ్ళప్ పుదీనా గిదీన ఏసెస్
అవును సేమ్ ఏసేస్తాం నెయ్యి అవునండి ఫస్ట్ ఫుడ్డు కలర్ వేసిన తర్వాతనే ఆనియన్ వాన్ని ఏసుకోవాలి సార్ లేకపోతే ఆనియన్ మీద ఆ ఫుడ్ కలర్ ఉంటది
ఆహాహా అంటే పస్ట్ రైస్ మీదనే ఏసిన తర్వాతనే
కలర్ ఏసుకున్న తర్వాత ఆనియన్ వేసి పుదీనా కొత్తిమీర్ వేసి ధనియా పౌడర్ ఉంటది గదా ధన్య ధనియా పౌడర్ వేసి ఒకమ్ మూతని కాటన్ చున్నీల్ ఏమైనా కో ఒక క్లాత్ తుంటది గా కాటన్ ది
అవునవున్ మేడం
ఆ ఆ గంజీ మూతని కవర్ చేసి పెట్టేస్తే ఇంకా మంచిగా బిర్యానీ దమ్ అయితాది తె
అహా అంటే ఆ ఒ క్లాత్ అనేది దాని మీద ఏసేసి మూత పెట్టాలా మేడమ్
మూటా వెట్టుకోవాలి సార్ మంచిగా దమ్ అయితది బిర్యానీ థర్టీ మినిట్స్ లో బిర్యానీ థర్టీ మినిట్స్ బిర్యానీ ఉంచడానికి అట్లా వేస్తే ఫిఫ్టీన్ మినిట్స్ లో మీ బిర్యానీ కుక్ క్ అయిపోతాదండి
ఆడ బట్టా వేడ్తేన మేడమ్ కొంతమంది దాన్ని రౌండ్ ఆఫ్లా అది పెడతారు కదా మేడమ్
అవును ఆ పిండి వెడతారు పిండి కాన్ టే ఎక్కువ ఇది మంచిగ్ ఉంటది సార్
క్లాతమేడం
క్లాత్ ఎప్పుడైనా ట్రై జేయండి
అతనిది వేసి పైన మన ఇది ఉమ్ ద మూత వెట్టేశి దాని మీదైనా వెడతారా మేడమ్ మూత మీద
లేదు సార్ మూత మీద ఏం పెట్టమ్ ఓన్ కాకపోతే ఒక గంజిలో నీళ్లు ఉంచుకొని పెట్టే పెట్టేయవచ్చు లేకపోతే మేమ్ క్లాత్ ఏసేసిన అం కదా
అవునవును గాలి అనేది లోపట్ నున్
ఆ సరే సార్ మీతోని మాట్లాడే వరకు మీ టైం ఇచ్చిన వరకు
కిచ్చినందుకు చాలా మంచిగా నాకు బిర్యానీ చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ మేడం ఈ రోజు మీకు ష్ శుభదినం కావాలని కోరుకుంటున్నా ఆ దేవుడిని ఎళ్ళ వెళ్ళగా మీకు హ్యాప్ పి రోజుగా మారాలని కోరుకుంటున్నాను మేడం చాలా సూపర్ గా చెప్పారు మేడం నాకు చాలా చాలా థ్యాంక్ యూ మేడం మీరు మీరు సాస్ మీతోను మాట్లాడనందుకు నాక్కూడా టైం తెలియకుండా తెలి తెసింది మేడం థ్యాంక్ యూ మేడం
థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ